హలో
ఆహ
హలో హలో
హలో
హలో ఆ బాగున్నాం మీరు బాగున్నారా ఆ బాగున్నాం మీరు బాగున్నారా
బాగున్నాను
ఆ వినిపిస్తుందా ఆ అందరు బాగున్నారు మీరందరు బాగున్నారా ఇంట్లో వాళ్ళందరు
మేము అందరం బాగానే ఉన్నారు అందరు బాగానే ఉన్నారు రా అందరు మీ ఊళ్లో ఉన్నారా తలి
ఆ బాగున్నారు మీ మీ వాళ్ళు ఆ బాగున్నారు మీ మీ వాళ్ళు బాగున్నారా
బాగున్నారు
ఏం చేస్తున్నారు
తా నేనా ఏం లేదమ్మా సమ్మర్లో మా ఫ్రెండ్స్ అందరం కా కలిసి గేట్టు పార్టీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నాము
అవునా టెన్త్ ఆ టెన్త్ బ్యాచ్ అ
టెన్త్ బ్యాచ్ అమ్మా దానికోసమే ఆలోచన చేస్తున్నాం ఎలా చేసు కోవాలి ఎట్లా చేసుకోవాలి అని
ఆ అందరూ స్నేహితులు వస్తారు
అవును అప్పుడు స్నేహితుల కన్నా ముందు మనకి మా టెన్త్ బ్యాచ్చు వన్ థర్టీ మెంబ బర్స్ రా
ఉ అవునా
అందరి కా అందరి ఫోన్లు మా దగ్గర లేవు నంబర్స్
ఇట్లా ఫోటోల ద్వారా నైనా స్టేటస్ ల ద్వారా నైనా చూస్తారు గదా.
అ ఇగ అట్లా చూడం రా ఇగ మేము ఏంమంటే ఇప్పుడు. ఒక పది మంది మనకు ఇప్పుడు పది మంది అయితే క్లోజ్ క్లోజ్ గా కలుసుకుంటాం రే డైలీ. కలుసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం అంటే నా దగ్గర ఒక ఐదుగురు నెంబర్లు క్లోజ్ ఫ్రెండ్స్వి. ఇంకా మిగతా వా ఇంకో అమ్మాయి దగ్గర ఒక ఐదుగురివి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్వి. ఇట్లా అందరి కలిసి వాళ్ళ వాళ్ళకు ఫోన్ చేసుకుంటావ్ ఆ నువ్వు నలుగురుగేయి నేను నలుగురికి గేస్తా. మా ఇంకో ఆ వస్తుంది కదా ఇంకొక ఆమె నలుగురికి చేస్తది. ఇట్లా మాట్లాడుకొని అందరి ఫోన్ నెంబర్లు గ్యాదర్ చేసుకొని. ఒక వాట్సాప్ లో ఓ గ్రూప్ కాల్ పెట్టుకుంటాం రా
అవును అట్లా అయితేనే అందరికి తెలుస్తది అందరు
ఆ చిన్ననాటి దానికి ఒక చిన్ననాటి స్నేహితులు అన్ అని వాట్సాప్ మీద చేసుకొని
ఆ పాత స్నేహిలతో ఉంటే ఎంతో ఆనందంగా కూడా ఉంటది.
ఆ అట్లా గ్రూప్ కాల్ చేసుకొని మనం ఈ రోజు గ్రూప్ కాల్ మీటింగ్ కావట్టి అందరు అటెండ్ కావాలి మన అందరం మాట్లాడుకోవాలని. అనుకుంటాం
ఈ టైమ్ కి ఈ సమయానికి
ఆ ఉ
మనీ కూడా వేసుకుంటారు కదా ఇంత మ ఈ ఒక్కొక్కరికి ఇంత అని.
కాల్ మాట్లాడుకున్న తర్వాత ఆ గ్రూప్
ఉ
లే అందరు ఎక్కడెక్కడ ఉన్నా రావాల్సిందే తప్పకుండా మనం ఎన్నో రోజుల తర్వాత ఇచ్చిననాటి స్నేహితుల ప్రోగ్రాం పెట్టుకుంటున్ ఉ మనం ఆ రోజు మ మనకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువులు వాళ్ళు లేనిదే మన జీవితం లేదు కదా
అవును వాళ్ళు ఉంటేనే మనము ఈ స్టేజ్కిి రాగలుగుతామ్.
ఆ కాబట్టి ఫస్ట్ గురువులను మర్చిపోకుండా గురువులకు ఫోన్ చేసి. మేము ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టుకుంటాం సార్ మీరు రావాలి తప్ తప్పకుండా దానికి మీరే మా ఆనితులని వాళ్ళకి తెలియపరుస్తమ్.
ఆ అవును వాళ్ళని పిలవల్సిందే ఎందుకంటే వాళ్ళు ఉన్ న్నారు కాబట్టి ఇంత నాలెడ్జ్ అయినా మనకు ఉంది కదా.
అవును వాళ్ళు లేని జీవితం లేదు కదరా చిన్ననాటి చదువు అసలు చదువు అనేది దొంగలు దో దోచుకున్న దొంగతనం చేసినా వచ్చేది కాదు ఎవరి దగ్గరికి ఎవరి చదువు వాళ్ళకే కదా
ఎవరు కూడా కొలవలేరు కూడా మన చదువుని మనం ఎంత చదివితే మాకు అంత ఉంటది
ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో ఒక వ్యక్తికి కూడా చదువు అంతే ముఖ్యం
ఆ అవును బాగా విలువ ఉంటది చదువుకుంటేనే ఈ కాలంలో అయితే అసలు చదువుకుంటేనే మాట్లాడుతున్నారు అదవలనా అసలు చిన్న చూపు చూస్తున్నారు
అవును ఇప్పుడు దేనికైనావో ఏ పనికైనావో ఆ అమ్మా ఏం చదువుకున్నావు బాబు ఏం చదువుకున్నావు
అవును ఎక్కడైనా కలిసినా కూడా అందరు అదే అడుగుతారు
ఆ ఎదురు ప్రశ్న మనకి వెేయకుండా మనం చిన్నప్పటి నుండి కష్టపడి చదువు కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్సర్ రాకుండా ఉంటది
అవును
అందుకే ఇక అట్లా మాట్లాడుకొని ఓ గ్రూప్ కావాళ మాట్లాడుకున్నాం
ఆ ఇప్పుడు మీ అంద మీరందరు ఒక స్టేజీలు ఉన్నరూ అన్నట్టు
అవును అందరూ మాట్లాడుకొని మరి ఇట్లా ఎక్కడ చేసుకుందాం ప్రోగ్రాం ఎట్లా చేసుకుందాం ఎక్కడ దూరం దూరం నుండి ఉన్నారు మా ఫ్రెండ్స్ అంతా వైజాగ్
ఆ అంటే మీది హాస్టలా హాస్టలా చిన్నప్పుడు
లేదండి అంటే కొందరు హాస్టల్ అంటే టెన్త్ వరకు ఒకటే బ్యాచ్ టెన్త్ తర్వాత ఇక ఎక్కడ విడిపోయినం కదా అప్ప నుండి ఇప్పటి వరకు ఏం కాలే ఆ అయితే ఎవరేవరు ఎక్కడ ఉన్నారు ఏమ్ ఎం జాబ్ ఏమేం జాబ్ చేస్తున్నారో అందరి క్షే క్షేమ సమాచార ఫోన్ లో తెలుసుకొని మనం ఒక ప్రోగ్రామ్ పెట్టుకుం టున్నాము ఆ ప్రోగ్రామ్ కు మీరు తప్పకుండా రావాలి మన అందరం చిన్ననాటి స్నేహితులు అప్పుడు గుర్తులున్నీ ఉంటాయి కదా మనం ఆడినమ ఎవరినన్నా తిట్టినమా ఎవరితోటన్న దెబ్బల్ దిన్నమ్మా
ఆ
అయన్నీ
పాత స్నేహిలతో మళ్ళా కలవాలంటే ఇక చాలా ఎక్సైట్మెంట్ ఆనందం బా
అప్పటివరకు ఎవరు ఉంటారో ఎవరు ఉండము ఆ
అందరు ఒక దగ్గరకి వస్తారు చిన్ననాటి ఆటలు ఆడతారు
ఆ అని ఒక ఎట్లా పెట్టుకున్నాం ప్రోగ్రాం ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడుకున్నాం
ఆ
ఫంచనాలు మాట్లాడుకొని మనిషికి రెండు వేల రూపాయలు జమ చేసుకొని
ఎంత మంది ఉంటారు మీ టెన్త్ బ్యాచ్ వాళ్ళు
వన్ తర్టీ
చాలా మంది ఉన్నారు అయితే ఫ్రెండ్స్ టెంతుల్నే అంతమంది ఉంటే ఇంకా
అంటే అప్పుడు మా కాలంలో అమ్మా టెన్త్ బ్యాచు ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ డి సెక్షన్
అవునా మాకు అట్లా లేకుండే ఓన్లీ ఏ సెక్షన్ బి సెక్షన్ సెక్షన్ ఉండే దాంట్లో కూడా కొంతమంది ఉండేట వాళ్ళం
ఆ ఇ అప్పుడు చదువు ఎట్లా ఉండే తెలుసా అప్పుడు మనకు ఎంత ఉన్నా ఏం చేసినా మనం ఒకే ఊర్లో పిల్లల్ని చదిపియాలే
ఆ అవును
ఓకే కాడ పిల్లల్ని చదిపించుకోవాలి టెన్త్ దాకా పిల్లల్ని ఎటు పంపియద్దు అనే వాళ్ళు ఉండేది ఇప్పుడు ఎట్లున్నది తెలుసా ఏ షేక్షన్ బి సెక్షన్ అంత త అంత ఎందుకు తగ్గింది. మన వల్లనే ఇప్పుడు కొంతమంది కొంతమంది కొంచెం జాబు చెయ్యంగానే ఎయిత్ పిల్లల్ని, నైన్త్ పిల్లల్ని తీసుకపోయి హాస్టల్లా పడేస్తున్నరు
ఆ అవును అందుకే ఇట్లా అప్ డౌన్ స్కూళ్లలో మెజారిటీ తగ్గిపోతుంది.
అట్లా మెజార్టీ తగ్గిందిరా కానీ మాప్పుడు అట్ల కాదు అందుకే ఏ సెక్షన్ బి సెక్షన్ ఏ సెక్షన్ అట్లా ఉండే అట్లా ఉండుడు చేపట్టి మాకు వన్ థర్టీ మెంబర్స్ ఉండే అప్పుడు ఆ ఇప్పుడు వాళ్ళని
మా దగ్గర అయితే ఇగ మాక్సిమం అందరు చాలా మంది హాస్టలే
ఆ అప్పుడు మేము వన్ థర్టీ లో వన్ టెన్ మేం మెంబర్స్ వచ్చెది మాకు
ఆ ఇగ మీరు హాలిడేస్ లో పెట్టుకుంటరా గెట్ టు గెదర్ పార్టీ
పెట్టుకున్నాం రా అంటే గత ఫైవ్ ఇయర్స్ క్రితం ఒకసారి పెట్టుకున్నాం ఇగ ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలి. ఆ ఇన్ని రోజుల్లో ఎట్లా ఉంటామో తెలియదు గదరా
ఆ అవునవును
అప్పుడు పెట్టుకున్నప్పుడు అట్లా చేసినం అన్నట్టు వాళ్ళకు గురువులకు షాలువలు కొనడము వాళ్ళకి బు ఆ వాళ్ళకి బహుమాన బహుమతులు కొని ఆ మేము గుడా జమ చేేసిన పైసలలో ఆ టెంట్ హౌజ్ మాట్లాడుకొని జనాలు మాట్లాడుకొని దానికి ఫుడ్డు ఉదయం టిఫిన్ స ఆ అట్లా పెట్టుకొని ఆటలు, పాటలు, డ్యాన్సులు, చిన్నప్పటి గుర్తులు ఆ
ఆ అందరు వస్తే ఇగ ఏడుపు వస్తది వాళ్ళందరినీ చూడంగానే
హ్మ్
అన్ని రోజులు అంతా ఆడుకున్నాం ఇప్పుడు మిస్ అయితున్నాం అని
అదే కదా ఆ మీరేం చేస్తర్రా
మేమ్ మే మేము నార్మల్గా ఇట్లా కలుస్తం అందరు అంటే అందరికి వీలయిత లేదు
అంతేనా ఒకసారి పెట్కోవలరా
అవు అనుకుంటాన్నాం అందరం కానీ ఒకరుంటే ఒకరు ఉంట లేరని
అమ్మా
ఒకరు ఉంటే ఒకరు ఉంటలేరని
మళ్ళీ మేము గేట్ టు గెదర్లో కొన్ని అం అయితే డబ్బులన్నీ ఖర్చు అయినాయి ఓ రెండు లక్షల నలభై వేల వరకు జమ చేసుకున్నం ఓ రెండు లక్షలు అయిపోయినాయి ఇగ రెండు నలభై వేలు ఉండే మళ్ళీ ఎవరమ్ వాళ్ళని తీసుకోలె ఆ డబ్బులు
ఆ అట్లానే ఉంచిర్రా
హ్మ్ హు ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా
ఆ
జయింటె ఇద్దరు కలిసి జాయింట్ అకౌంట్ కింద తిసుకొని
మ్మ్
అందరి అభిప్రాయం తోటి తీసుకొని ఎవరన్న బాగా ఉన్న వాళ్ళు ఉంటరు చూడండర్రా వాళ్ళు మనిషికి ఐదు వందలు, వెయ్యి రూపాయలు అందులో అకౌంట్లేస్తరు అప్పుడప్పుడు వేసే అప్పుడు అవి ఇవి జమ చేసినయన్నీ ఎవరి మన ఫ్రెండ్స్ లల్లా ఎవరి బిడ్డదైనా పెండ్లో గాని ఆ వాళ్ళు ఇంతవమనా కష్టం వచ్చినా వాళ్ళ ఇంత ఎవనా చనిపోయినా ఈ కోంటకి డబ్బులు తీసి అందరి సమ్మతి తటి వాళ్ళకు పెట్టేస్తాం అన్నట్టు
ఆ అవునా
ఆ
ఇక మేము కూడా కలుస్తాం గెట్టుగెదర్ పార్టీ వేసుకుంటాం
ఆ
సరే ఓకే అండి
లే తిన్న వార
ఆ తిన్నా మీరు తిన్నారా
తిన్నారా లేదా రా
ఆ తిన్న మీరు తిన్నారా
ఇం కూరగాయలు చేసిండ్రు
మీరు టమాటా వేసినాం మీరు
టమాటనా ఆహా మమ్మీ వాళ్ళు ఉ ఇంకా చుట్టాలు అమ్మమ్మ వాళ్ళు ఎవరైనా నచ్చింద్రా
ఆ చుట్టాలు వచ్చిర మొన్న ఇక్కడ పెళ్ళి ఉండే వేరే వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు
ఆ ఒకసారి వీలుుంటే మా ఊరికి రండి మా ఊర్లో మంచి ఉంటది మ మంచిగా ఎండాకాలం కూడా అందరుూ స సందడి సందడిగా ఉంటాము మేము
ఆ వస్తాం వస్తాం ఓకే అండి అప్పుప్పుడు ఫోన్ చేడి ఓకే అండి
ఆ